అక్క తిన్నాం అక్కా ఇప్పుడే కాకరకాయ ఫ్రై పప్ కారం
హ అంటే మార్నింగ్ను ఈవినింగ్ ఆ ఆఫ్టర్నూను ఈవినింగు సేమ్ పెడతర కర్రీస్
మా ఆఫ్టర్నూన్ వేరే ఉంటది మార్నింగ్ ఏమో టిఫిను ఆఫ్టర్నూన్ వేరే కర్రీ ఈవినింగ్ వేరే దొర్లి మ మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం అయితే రోజు పప్పు ఉంటదక్క పప్పు మిగిలితే నైట్ గుడా పెడ్ జరుగు చారయితే పక్కా చేస్తారు రోజూ నైటు హ్మ్ చాలా మందే ఉంటారు
వాయిసు చాలా స్ట్రక్ అయితుందిరా
అవునా ఎందుకో మంచిగా దగ్గర్లే పెట్టుకున్న హ్మ్మ్ అయితే తిన్డానికి పోయినట్ కాపో పోతే అక్కడ ఫుడ్ అయిపోయింది రైస్ మళ్ళ ఒండిన్లు అందుకే అ ఇప్పుడు పోదామన్ పొయిన అయిపోయింది
ఆహా అంతే ఇప్పుడు నార్ నార్మల్గా ప్రైవేట్ హాస్టల్లో అందరూ సరిపడ వండుతరు కదా మరి
ఆ అంటే రైస్ కుక్కర్లు అయిపోతానయి కదా గ్యాస్లు
అవునవును
హ్మ్మ్ యుద్ధం జరిగిన దగ్గర నుండి గ్యాస్ యూజ్ చేయట్లేదు అసలు ఓన్లీ ఒక దోశకు ఇంకా అంతే దోశకున్న ఇడ్లీకే యూజ్ జేత్తాలు అంతే. హ్మ్మ్
మరి చట్నీ గిట్లా మిక్సి కదా
ఆ మిక్సీ వాడతారు పయలేంటి ఉన్నది కూడా వేడిచేసి వండేదాన్ని ఏమంటర్ ఓవేనా దాన్ని ఏమంట్రకా వేడిగా ఇస్తారు కదా అది కూడా ఉంద అక్క హాస్టల్లా
అవునా
హ్మ్మ్ దాన్మీదనే ఎతుండట్టుంది
మరి హాస్టల్ ఫీజ్ ఎంత మరి మీకు
కాక్క ఫస్ట్ ఫస్ట్ మంత్ ఏమో సిక్స్ థౌజండ్ ఉంటది
ఆహా
కట్టిచ్చిళ అన్నమాట రెడ్డీస్ ఒకయనా ఉందిగా పట్ ప్రతి మంత్ త్రీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడే ఉంటది
ఆహా
హ్మ్మ్ ఓన్లీ ఇక ఫుడ్ కున్న ఉతకడానికి తూడవడానికి వాటికే తీసుకుంటారు అన్నమాట మెయింటెనన్స్ ఫీజు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాట్లాడకే పంది ఉమ్ ఆమె కూపడు
అట్లా ఎక్కువ నీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంటే ఏమై అంటే ఆటోమేటిక్ గా కాల్ అనేది రికార్డింగ్ అయినా కూడా మన ఎసెప్ట్ చేయరూ అందులో
ట్లాడకే ఓ అని గోల పెడ బైటికి పోయి మాట్లాడాక డిఫరెంట్గా చ గది ఏదో లవర్ తో మాట్లాడినట్టు అక్క అందరూ పయికి తెరు రా మీదికి పోయి మాట్లాడదాం అంటే అక్కడికి పోగానే కాలు కట్ అవుతుంది ఆ అదే అక్కడ లేదు అందుకే రెండు కాల్ జీరో బర్డే నాకు
అవును
హ అక్క పిల్లలకి తినిపించమా
ఆ తినిపించిన ఒకతే కదరే నాకు స
అవును అయితే ఇ చెేవ ఒక అక్క కాల చేసిన అక్క ఆ అక్కకి ఇద్దరు పిల్లలు అందుకే నేను చేయ అక్కో కాంఫుసే అయితంది
ఒకటే కదా ఈ ఆమె ఆమె ఇద్దరున్న ఒకటే మనము ఒకతున్న నాకు అదే సమానం అయిపోతుంది వాళ్ళు చేసే శేష్టలకు అన్నంతినుటే వన్ అవర్ టూ అవర్స్ చోస్ వస్తుంది
ఆ అక్క కూడా అదే చెప్తుంది వీళ్ళకి తినబెట్టాలంటే పెద్ద టాస్క్ అయిందిరా నాకు కాని అసలు తినరు పిచ్చిలుపుతాలంట అది
ఇంక పిక్చర్లుపుతారు ఎంత కొట్టొద్దు అనుకుంటాము ఇంకా చెయ్యి కొల్లే పెటడి చేస్తారు వాళ్ళు కొట్టొద్దు ఈసారి వెళ్ళి తెలుసులే వాళ్ళు కొట్టొద్దు ఆ కొట్టొద్దు. అనిపిస్సది వాళ్ జే షే చేష్టలకు ఇంకా బీపీ పెరుగుతది ఆ బీపీ పెరిగినప్పుడు రెండు కొట్టినంకా మళ్ళా బాధ అనిపిస్సది వాళ్ళు చేసేటివి మళ్ళా, అట్టుంటయ్
మాకు ఏంజేసింది ఒకసారి మా బిడ్డను అయితే కాల్చింది
వామ్మో
కాబటి ఇపుడు ఇల్లు బాగ పడ్డది
వాళ్ల చెల్లినే బాగా ఫ్రెండ్స్ తో అడ్నే ఇట్ల కింద వడితే ఎట్లనో ఏత్తది ఊపిరు ఇట్లా మోస ఆడకుండా కళ్ళు మూత్తది ఇట్లాం టదిగా ఇట్లా అన్నది అందుకే నుకేత్తవా అని పోొ్య మీద గంట పెట్టికి ఆల్సింది పాత అయింది కుల్ తిట్టింది ఇక వాళ్ళ అత్తమ్మమ్మ తిట్టిళ మా డాడ తిట్టింది మా మమ్మీ తిట్టింది అట్లా ఇది అనికోలేదు అదే కాని అది అంటికుంది కిన్న గమ్మట
కొన్ని అ అనుకుంట ము అట్లా బేరిద్దం పో సుమ అని అనుకుంటుది రియల్ గా జరిగిపోతుది ఒక రోజు మస్తు సదాయించంది స్కూల్కి రెీగామ్మంటే రెీగా లేదు ఫస్ ఫస్ట్ పో ప్రైజ్ చేసినా పో ప్రేష్ర ఎతనకువ ఇపస్ వద్దు నాకు ఉప్మా కావాలన్నది అది పక్కకు పెట్టేసి మళ్ళ అమ్మ మందమే టీ గ్లాస్ టీ గ్లాస్ లో పోసి పుక్మా ఏసిన చిన్నది పుక్మా ఏసన్నా ఇంకా నాకు రైసే కావాలంటది వై రైస్ కావాలంటది మళ్ళా స్ట్రె జూ పెట్టు ప్రసిన తిన్నంక మళ్ళా ఉక్మా వేర వాళ్ళ మా నిమ్ మా మర్ది దిగా తిన్నాన్ మటన్ తిన్నాక నాకు ఉప్మా కావాలంటది ఉప్మా కావాలంటది ఇంత పని వచ్చినావ ఆగ్ బిడ్డ నీ సంగతెందు నోస్ పూలు గో అంటే ఇంగ అన్ని డ్రామాల్ చేస్ స్తను కదా అని అగ్గి పెట్ట దీశీ ప్ బోటనేళ్ కనిపిస్ అన్ మాట బోట నేళ్ కంటిస్త ఏమైంది ఆడి వరకు గోర్ ఉంటది కద్ అ గోరు కింది వరకు మొత్తం ఇట్లా పొక్క వచ్చింది అన్నమాటి ఇగ ఆ అట్లా చేసిన ఒక రోజు ఫి పిచ్చి లేసింది రా అసలు ఎన్ని స
మళ్ళ డాడీ తిట్టిండా పోయిరా మరి మీరు
ఇగ తిట్టుల తింటామా ఏసే శేఠల్ని చూసి ఇగ తి తిండుకు ఎట్ట చెప్తవ్ అది ఇది అని అంటే అనుకోకుండా పె ట్టేసిన అట్లా ఇది అని చెప్పేసింది అనమాట ఇగ
హ్మ్ బన్ పురుగు అది ఇది చెప్తర్ అనమాట అ
ఎంకత నలుగురు ఐదుగుర్ కన్
అవును వదిలేస్తావ్ ఎందుకు పట్టుకొనీ ఉండేద ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకి
ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ దాంక ఉండడా మెనే
దా వాళ్ళు స్కూల్ పోయస్త కూడా బస్ దగ్గర పోయి రిసీవ్ చేసుకోవాలని కూడా ఉండాలి
బస్ లో స్కూల్లో డ్రాప్ చేయాలి ఈ మధ్య నం లంచ్ పట్టుకోని పోవాలి మళీ ఈవినింగ్ వస్ మళీ రావాల్ ఇన్ని టాస్ స్కలు ఉన్నాయి వాళ్ళతోనే ఇంటి దగ్గర ఉండేదాన్ని ఒకటే గాని ఇంట్లో పనీ ఇంట్లో పని అయిపోయినా పిల్లలు, పిలల్ అపోయినంక్ మళ్ళ గాదే టైమ్. పాలో త్తలే.
ఉమ్.
ఇంటా రా. మమ్మీ వాళ్ళక్ గీట్లా కాల్ జేస్. తిల్లా.
చెయ్యలేదక్కా చేయ్యాలి.
అవునా.
ఈవినింగ్ జేసిన, మల్లిచేయాలే ఇంగ. మల్లో ఓస్తది .
రోజ్కి ఎన్నిసార్లు, చేస్తావ్ అమ్మ నాన్నకి.
గంతే.
ఇక్కడక్క మాట్లాడిందా మరి. అక్క మాట్లాడిందారా కాల్.
ఆ మధ్యాహ్నం మాట్లాడిందక్కా, అక్కపోన్ పాడైంది, ఇంగ వాళ్ళ ఆయన్దంతో చేయాలంటే ఇబ్బంది ఇంగ. ఆయన ఉండడు, నేన్ జేసినప్పుడు. నైట్ చెత్తావేమో వాళ్ళు పిల్లలు పడుకున్నాకనే. నంగా మెల్లంగ్ చెత్తవ్ ఇంగ. టెన్ వరకు.
వాళ్ళ ఆయన ఐతే, మంచిగా మాట్లాడ్తాడని. త్త.
గొడవల్ అయితే ఊకే మేం ల్యాండ్ ఇచ్చినామ్ అని జేప్. ఇనే గాద మా .
అవునవును.
ఆ అది అమ్మమని గోడవ చెత్తన్నై. ఉమ్ మా అక్కేమో అమ్మా.
ఉమ్.
ఉమ్.
మీ వాయిస్ ఎట్లుంది జేప్పనా.
ఉమ్.
నువ్వు ఇన్స్టా లో, రీల్స్ చూస్తావా క్రేజీ మానసా అనీ ఓస్తాది. లవ్ మ్యారేజ్ జేస్. కుంతాను. చూస్తావా
కా, లవ్ మ్యారేజ్ జేస్కుంది గాదా ఆమె.
ఆ ఆ ఆ ఆ అట్లే ఉంది తెల్సా, ఆమె వాయిసు.
లేట్గాట్ట్ లేట్గా మాట్లాడతాన్న
లేదువి మాట్లాడలేదు ని అట్లా వస్తుంది వాయిస్ ఆమె రీల్స్ ఇట్లాదని యాడిస్తుది కదా అవి యాడిస్తప్పు నాక అయితే అట్లే అనిపించింది తెలుసా
మా అక్క చూపించింది ఇప్పుడు తేజమాన్ సీల్లు చుస్తమని నువ్వు చూడని చూపించింది
బాగుంటాయ అమ్మ రీల్స్ ఆ ఇప్పుడు ప్రెగ్నెంట్ మ నేను చూస్తామ
టై అద
తను మున్నూరు కాపు గౌష్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది
ఆ ఇవత ఊడిగదా లవ్ మ్యారేజ్ కగుతే ని ముదిర అ
అది మీరు ముది రాజా ఆ
మీరు అ మంతిన వ ఎంటే హై లెవెల్కే అయినా మాట్లాడలేదు మీ డాడీ
ఎంటిద్ద మరి
ఏ ఊరు మీదే ఊరు
మాది వాళ్ళది ఒకటే ఊరు కాకపోతే డిఫెన్స్ ఉంటాయ అనమాట మా మా ఇంటికిన్న అమ్మ వాళ్ళ ఇంటికి కిలోమీటర్ టూ కిలోమ కిలోమీటర్ అంత దూర ఉండదు కిలోమీటర్ కూడా ఉండది అర కిలోమీటర్ ఉంటది అంతే ఎప్పుడన్నా విన్నావా మా ఊరు నేమ్ గిట్లా
విన్న గాని ఇటు వరంగల్ సైడ్ తిన్నాక్క అటు తెలివదు నాకు.
అవునా
హ
అంటే మీది ఎక్కడ రియల్ ప్రాపర్ ఎక్కడ సారీ
గురు రక్క
ఏంటిరా
తురూర్ తురూర్ మండల్ వరంగల్ సైడ్ అదే అక్క ఉండను బాయ్
ఆ సరేరా
అ
మళ్లీ చెయ్